అండి. హలో వినిపిస్తుందా మ్ వినిపిస్తుంది. నేను రానస్తూ మా మాట్లాడుతున్నా మీతో ఈ వర్క్ అయితే అయిపోయేటట్టు లేదు నాదాన్ని అయిపోయినా గాని
నేను మా బాబుకి తినిపిచ్చుకుంటా మాట్లాడుతున్నా మీతోటి అయితేనే మా అమ్మ తరపున రాఖి ఫెస్టివల్ గురిం నీకీ ఒక మేటర్ చెప్పాలా ఫస్ట్ పుట్టినప్పటి నుండి మేము అన్నకే పెట్టుకుంటోచ్చేది కానీ మా పెద్దమ్మ ఒక్క డ్రెస్ పెట్టకపోయిది మాకు
మ్ అవునా
కానీ నాకు ఒక్క డ్రస్ పెట్టకపోయింది. కట్టేందిగానీ ఏం పెట్టకపోయింది కట్టేది ఏగ పెట్టకపోయి ఇగ చూసి చూసి వదిలేస్ తున్నాడు. అంతే కొంచం. ఆమెక్కొంచం అంతే అంటే మా మా అమ్మమ్మ తరపునలోల్లను ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చేది మా అన్న చిన్నప్
మ్మ్.
ఆర్సిన కూడా పిల్లని దొరుకుతున్నారు అయితే వైష్నవి కేసులా ఆ అమ్మాయిని ఫస్ట్ వాడు ఆ ప్రేమిస్తానని యెమ్మడి పడ్డాడట ఎంబడి పడితే వాళ్ళ పేరే ఆ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదట. అమ్మాయి కూడా ఒప్పుకోలేదట అయితే వాడు ఏం చేసిందట మందా ందట అంటే యాసిడో ఫినాయిలో ఏదో తాగిండట అని తాగి హాస్పిటలో జాయినయిండట ఒక టెన్ డేస్ జాయిన్ అయినంక ఈ అమ్మాయి వాళ్ల పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఇద్ద ప్రాణాల కోసం కూడా లెక్క లేకుండా అమ్మాయి కోసం చచ్చిపోతానని తాగ్ పిండు ఆ అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు అని అనుకున్నడట అమ్మాయికి కట్నం కింద ఒక బండి ఆ ఒక బండి. ఒక తులం చైను అద ఆరు లక్షల ప్లాటు
వామ్మో
పన్నెండు లక్షల ప్లాట్ అయితే ఆరు లక్షలు కట్టిందట ఇంకో ఆరు లక్షలు కట్టాలట వాళ్ళు
మ్ హూ
మెల్లంగా కడదామని అనుకున్నారట అన్నిచ్చినా కూడా వానికీ అసలు ఎంత బాగున్నాది ఆ అమ్మాయి అయితే అమ్మాయితో ఎంత మంచిగ జేషిండో రీల్స్ టివన్ని ఎంత మంచిగున్నాడో అసలు గోరంగసలు వాళ్ళఅమ్మోళ్ళు పక్కనే పక్క రూమ్లే వడుకున్నాడటా పక్క రూమ్లో పడుకుంటే ఆ కొంచెం కూడా సౌండ్ రాకుండా చంపిండట. అసలు మళ్ళ కత్తి తోటి పోడిచి మొఖం మీద ఇరవై ఇరవై సార్ల పొడిచిండట ఆ ఫేస్ మీద క ఆ ఫేస్ మీదనే కత్తి తోటి పొడిచి గొంతు నమిలి అమ్మో గొంతు పిసికి ఎంత ధైర్యం వానికి మళ్ళ పక్క రూమ్లోనే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నరు ఆ ఇగ మార్నింగ్ అయితే లేచిందటా లేచి బ్రష్ చేసుకున్నదట అయితే మధ్యరాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళకి సౌండ్స్ వస్తున్నయని చూస్తే చూస్తేనేమో డోర్ కొట్టిలట పోయి చీట్టి చీట్టి అని డోర్ కొడుతెనట వాళ్ళ ఆయన హస్బెండ్ ఉండి వాడు అందులోనుండి ఏ ఆగు చిట్టి వాళ్ళు వస్తుల్లు నువ్వేంది ఇట్ల చేస్తున్నవ్ ఆగు చిట్టి అనుకుంట అంటాండంట శవంతోటే
వామ్మో
ఆ మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి పొద్దున లేసి ఆ బ్రష్ ఎస్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వెళ్ళినట్టు బండి వేసుకొని వెళ్ళి ఆ అమ్మాయి ఇక లేస్తలేదని చూడ్డానికి అని బయటికి వెళ్ళి లేదని పోయేసరికకే వాడు బ బట్టలు చేంజ్ చేసుకొని బండేసుకొని ఉరుకు కిండట ఆ మస్తు ఘోరంగ తాకింది అమ్మాయికైతే అసలు వాళ్ళు పేరెంట్సు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొచ్చిన బతుకమ్మ అన్నారట హాస్పిటల్ల
ఓ
అంతగనం ఎందుకు చంపాలె పాపం ఆ అమ్మాయి ఏం చేసింది వాడే ప్రేమని ఎమ్మటి పడ్డడు వాడే పెళ్ళి చేసుకుంటా అని ఎమ్మటి పడ్డడు పెళ్ళి చేసుకున్నాక అన్ని తీర్ల వీళ్ళ అమ్మ నాన్న మంచిగ చూసుకోవచ్చు కదా ఆ కర్రె మొకపొడికి అసలు పిల్లనే ఇయ్యరు వాడు ఎట్లున్నడు తెలుసా ఘోరంగున్నడు
అసలు ఏంటి వాని బాధ మరి వాళ్ళ ఇంటిక అవును వాళ్ళ పు పుట్టింట్లో ఎందుకు ఉన్నరు
వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అమ్మ వాళ్ళు రానియ్యలేదట కట్నం తీసుకరాలేదు నాకు ఇష్టం లేదు కోడలు అని రానియ్యలేదట రానియ్యకుంటే వీడు వదిలేసిపోవాలి అమ్మాయంటే ఇష్టం లేకుంటే కానీ చంపుతరా ఇష్టం లేనప్పుడు వేరే అమ్మాయి కష్టం ట్నం కోసం వేరే అమ్మాయిని చేసుకోవాలనుకున్నప్పుడు వదిలేసి పోవాలి కానీ ఇంత ఘోరంగా తరా ఎక్కడనన్న
ఘోరం
నాకైతే మస్తు బాధ అనిపించింది ఓ నెలైతే టూ త్రీ డేస్ ఆ అమ్మాయి వీడియోలే చూసిన అసలు అమ్మాయి గురించే పాపం ఎంత బాగుంది తెల్సా ఆ అమ్మాయి ఎంత మంచిగ వీడియోలు చేసుకుంట ఆమె ఏజ్ కూడ లేదు సెవెంటీన్ ఇయర్స్ నట
పెళ్ళయింది ఎట్ల మరి
వాళ్ళిగ అబ్బాయి ఇంక వన్ మంత్ అయితే ఎయిటీన్ ఇయర్స్ పడతయట
అగో అంత చిన్న ఏజ్ల పెళ్లి ఎందుకు చేసిన్రు మరి
వాడు ఓదుల్తలేడు కదా వానికి ముప్పై సంవత్సరాలట
వో అమ్మ
ఎంత ఘోరం అసలు ఆ సిచ్యువేషన్ అయితే ఇంక వాళ్ళ అమ్మ అయితే ఎంత ఏడుస్తాందో వాళ్ళకు పదమూడు మంది అన్నలట పదమూడు మందన్నలకు ఒక్కతే చెల్లట నిన్నటిచేమో ఒచ్చింది నిన్నే నేనీన్నే ఉంటా నేను బోను నేనీన్నే ఉంటా అనందరి కాళ్ళు మొక్కిండట వాడు అందరి కాళ్ళు పట్టుకున్నడట నేనీన్నే ఉంట పోను అసలు నేనెప్పుడైనా కూడా కాళ్ళు పట్టుకున్న మొగోన్నే నమ్మొద్దు
ఎందుకంటె అంతకు దిగజారినొల్లు దేనికైనా దిగజారుతరు
మ్మ్ మ్మ్
ఏంజెస్ అవునే అంత ఘోరంగ జంపిండు ఎట్ల జంపిండు పక్క రూముల్నే వాళ్ళ అమ్మా నాన్నున్నరు తెలుసా అయినా గుడ వాళ్ళకు కొంచంగుడ సౌండ్ రా కుండ జంపిండు కొంచంగుడ సౌండ్ రాకుండ జంపిండు
వాడు చాలా గ్రేట్
అసలెంత బాదెంత అనుభావించిందామె అమ్మాయికి మత్తు సూదిచ్చి జంపిండట కొంచంగూడ సౌండ రాలేదట ఇప్పుడూ రొండ్ రూమ్ అసలా అమ్మాయి లైఫ్లకి ఎందుకొచ్చిండు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి ఫస్ట్ పెళ్లి అయి ప్రెగ్నెన్సీ అయితే దీపించిండటా ఇప్పుడు ఫై మంత్స్ ప్రెగ్నెంట్ అట ఆ అమ్మాయి ఆ ప్రెగ్నెంట్ తోటున్నా గూడా జంపేషిండనంట్ లేదా నేను ఫై మంత్స్ ప్రెగ్నెంట్ ఇష్టం లేకుంటె వదిలేష్పోవాలె గనేందుకు జంపాలే
ఏవో ఇలాంటప్పుడు జూస్తే మ్ కొంచం
పెళ్లి జేసుకోవాల్నంటనే భయమేస్తా అంతా ఘోరంగామ్మాయి ఏం జేసింది వాన్నంత గనం హింసించి జంపడానికి అంత రైట్ ఎక్కడదసలు జంపే అంత రైట్ ఎక్కడది వాళ్ళకి
ఎంత బావుందో అమ్మాయి ఎంతందంగుందో అసలు రెడ్డీస్పిల్ల లెక్కుంది
చూశావా నువ్వు
యూటూబ్ లో కథను వీడియో జేస్తరు గదా వాళ్ళ చెల్లెలా ఉందని అనిచె నిజంగ చెల్లేనే అంట
చెల్లే
హూ
ఆమె ఒక్కతే చెల్లట పది మూడు పదియేను మందన్నలకు ఒక్కతే చెల్లట
అదే వాళ్ళ పెద్దమ్మ కొడుకులు గిట్ల
ఆ ఇప్పుడు వళ్ళ సొంతన్నలిద్దరు
ఊమ్ వాళ్ళ సొంతాన్న గూడ రీల్సే జేస్తడు గా రీల్స్ చేత్తడు వాళ్ సొంతన్న ఉ చూసా వాళ్ళ ఇద్దరి రీల్స్ ఫుల్లేడుస్తున్న వాళ్ళిద్దరు
అందరు బాగ ఎంతైనా గుడా ఎంత బావున్నదబ్బ ఒకాయన అయిద్రాబాద్ లుంటడట ఒకాయన వైజాక్ లుంటడట
ఊహు
ఘోరంగ జంపిండు అసలా అమ్మాయిని
ఏందో ఏమో ఈ సంపుడేందో ఏంటో అసలు ఆ తాట్ ఎందుకు వచ్చిందయి దీని వల్లనే కరాబ్ అయితంది ఈ ఫోన్ల వళ్లనే అనిపిత్తంది మీర కు కూక్కలా జా బేసిిరా టాైద నాకు అన్ని చూస్తే భయమేస్తుంది
ఏమో అమ్మాయిలయితే చుడం అసలు
నిన్న నేను ఒక వీడియో చూసిన అనమాట ఏంటి ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు తిన్డానికి వెల్లిర్రు అంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇలా మేము తినడానికి వెళ్ళినం తిని అంటే సిక్స్ కి అలా వెళ్ళి చేసి వస్తుంటే ఒక అబ్బాయి వాళ్ళని ఫాలో అవుత డంట వీళ్ళ చేతికి రింగులు అవన్నీ ఉన్నాయంట గోల్డ్
క చ
ఆ అయితే వాళ్ళ చేతికి గోల్డ్ అదంతా ఉంటు టే వాళ్ళు వెనకాలనే ఫాలో అయిండట వాళ్ళకి ఫుల్ భయం వేసిందట అబ్బాయిలే అండి ఆ తర్వాతికి అందరు ఎవ్వరు లేని చోట్ల ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితది వాళ్ళకి కానీ అందరు ఉన్న షాప్ లోకి వెల్లిరంట ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారంట ఇంగ ఏమ్మట వాళ్ళ దగ్గర నుంచి వాడు అంటే అతను చూడనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తప్పు తప్పిచుకొని వచ్చేసిరంట ఇద్దరు అబ్బాయిలు ఆ అది చెప్ వస్తుంటే వాళ్ళకే ఫుల్లు భయం వేసిందింట వాళ్ళు అసలు ఫుల్లు భయపడ్డారంట తర్వాత ఆ తర్వాత ఏమైంది వాళ్ళు ఏమంటున్నరు మేము అబ్బాయిలం ఇంత భయపడుతున్నాం అమ్మాయిలు ఇంక ఎలా భయపడాలి అబ్బాయిల మమ్మల్ని అంత ఫాలో చేస్తుంటే ఫుల్లు భయపడ్డాం మేము అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి నైట్ టైమ్స్ బయటకి వెళ్ళొద్దని అంటారు ఒక్కరొక్కరు బయటికి వెళ్ళొద్దంట అసలు ఏంటి ఏంటో ఏమో
అందరు ఘోరంగా ఉన్నరు ఈ జెనరేషన్ లో అమ్మాయి ఆనంద మరి ఇది చేసుకోవని ఏదో చేసుకోడం లైఫ ఇది చేసుకుంటే అనవసరంగా ఆమె లైఫ్ లోకి వచ్చి లవ్ అని నేను నిన్నే చేసుకు కాని అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిండి అమ్క ఎక్కడ గవర్నమెంట్ కూడా ఏది తీసుకోట్లే స్ట్రిక్ట్ గా
అ
ఆ
ఎవరో పవన్ కళ్యాణ్ అంట చంపించిడంట కదా ఎన్కౌంటర్ చేపిచిడంట ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లో
ఆ అమ్మాయి లేదా ఆమె ఎవరో కేసులా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేపిచ్చి కాల్ కట్ జెయి ఏంత సేపు అయింది